ఆ ఆంటీ
ఏం చేస్తున్నావ్ బేబి
ఏం లేదు బయట చైర్ ఏసుకుని కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్
నే నేను ఇక్కడ మామిడి చెట్ కింద మామిడికాయలని చూస్తూ కూర్చున్నాం బయట
హాయ్
ఆ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారా
అమ్మా అన్నం తిన్నది ఇప్పుడే సారీ చేంజ్ చేసుకుంటున్నట్టుంది
అవునా ఏటన్నా వెళ్ళే ప్లాన్ ఉందా
ప్లాన్ ఏం లే పొద్దున కొత్త చీర కట్టుకొని ఉండే అది నిన్ మేబీ ఏమన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది నార్మల్ శారీ కట్టుకుంటదేమో
డు నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటి ఈ రోజు ఉగాది కదా నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటిరా
రంజాన్ ఉంది ఇంకా
రంజాన్ తర్వాత శ్రీరామనవమి కావచ్చు కదా
ఆ సరే అవునవును నెక్స్ట్
ఉ ఉ ఇక్కడ మన దగ్గర సెలబ్రేట్ చేస్తా
ఆ మన దగ్గర సెలబ్రేట్ చేస్తారు
ఉహు ఇంట్ల అంత పొద్దున ఉగాది పచ్చడి చేసుకొని ఉండి
మేడం తాగినరా మరి
ఉమ్ తాగినం గా బానే ఉంది మీ వదినే చేసుకొచ్చింది కొంచెం కారం ఉంది నేను చేసింది కొంచెం పిల్లలు తాగుతారుని చెప్పి స్పైసీ తక్కువ వేసినా కొంచెం బెల్లం ఎక్కువ వేసినా అన్నట్టు ఉమ్
కొంచెం ఏయాలి గాని
ఉ స్పైసీ అనిపించింది నాకు అట్లా అనిపించింది తర్వాత ఇట్లానిమ్ పక్కన వెట్టినా అన్నయ్య కూన్ను నాకు తీసుకొచ్చి ఇచ్చింది
అవును
ఇక నేను పిల్లలు తాగుతారు కదని చెప్పి తక్కువ వేసాన బాగుండే అన్న తాగిండు
అమ్మ వాళ్ళు అమ్మ కూడా బాగానే చేసింది మంచిగా నేను చేయాలె అమ్మ చేసింది
ఆ తాగినావు గదా
ఆ తాగిన బాగా చేసింది అమ్మ
ఉ మీ ఫ్రెండ్స్ గిట్లా అంద అందరూ విస్ చేసిండ్ల చెప్పుకున్నారు ఒకరికి ఒకరు విషేస్
ఫోనే వట్టుకోలే సరిగా
అవునార
ఆ వైట్ డ్రెస్ ను అ రోజు బర్డే పార్టీ రోజు వేసుకున్న వైట్ డ్రెస్ కూడా బర్త్డే కే తీసుకున్నావా
లేదు అది నార్ నార్మల్ డ్రెస్ రా
అదే నార్మల్ డ్రెస్ అయినీ
హ్మ్మ్
అంతకు ముందే తీసుకున్నాము మొన్ననే తీసుకున్నాము అన్ని
అంతా ముందు తీసుకున్న ఓ దాన్ని ఒక ఫైవ్ టైమ్స్ వేసుకున్న
అవునా నే అప్పుడే చూసినా గాని
నువ్ చూసిందేమో లావెండర్ చూసినావు ఇంకోటేమో స్కైబ్లూ లాగా ఉంటది మరి నావీ బ్లూ గాదు లైట్ బ్లూ గాదు బాగున్ తది అది అంత అయిపోయిన తర్వాత ఇంత ఫోటో ఫోటోస్ ఇట్ల అందరూ సగం మంది పోయిన్ తరువాత లాస్ట్ ఇంటికి అన్నునడుగా దిగిపో మనీ వేస్ట్ అయితే లేకపోతే అని అన్నాడు. అప్పుడు ఇంకా వేరే డ్రెస్ రెండు డ్రెస్ ప్లు తీసుకున్నా
నేను లాస్ట్ డ్రెస్లే అంటే ఇప్పుడు బర్త్డే కు వేసుకున్నది తర్వాత
ఇంకొకటి వేసుకున్న ఆ ఇంకో డ్రెస్ వేసుకున్న హ్మ్మ్ అందరు ఎటు అటు మాక్సిమం అందరు వెళ్ళియినారు అప్పుడు వేస్
మంచి పనిలే ఎందుకంటే మల్ల అనవసరంగా నిజంగానే మనీ వేస్ట్ అయితది ఎందుకు
అదే అమ్మతో దిగిన అమ్మమ్మ తో దిగిన అ హ్ మా పొట్టితోన్ దిగిన అందరు పెద్దంతోని చిన్నన్ తోటి అందరితో దిగి అప్పుడు ఒక అన్నతోనే మిస్ అయింది
ఆ అన్నతో కూడా దిగకపోయినా మరి మంచి ఇంకా పోదాం మూడు నాలుగు ఫొటోస్
అన్న అన్న వాళ్ళప్పుడు అన్న వాళ్ళతోని వేరే అన్న వాళ్ళు అతను కలిసి తింటుండే అప్పుడు ఇక వాళ్ళు ఆ సపరేట్ గా ఉన్నారని చెప్పి ఇంకా పిలవలేదు అందరిలో ఏం పిలవాలని చెప్పి
ఇ
ఊ బిల్లు కోడలు వాళ్ళు వాళ్ళు కూడా దిగిల్లు మంచెనే మనం ఒక రెండేమో దిగినట్టున్నాం రెండా మూడా
రెండు దిగినట్టున్నా అంతే రెండు ఒక్కటే నేను మీసన్నోకటే దిగినం నేర్చల్
ఓ అది అదమంటారు ఏ అవును ఏ డ్రెస్ చేసుకోచ్చుగా గాద్ర
అయిను యల్లో అండ్ పింక్ ఆహ లేదు ల్యాంగ్ లాంగ్ డ్రెస్సు
లాంగ్ డ్రెస్సా ఓహో లాంగ్ లెన్త్ అనుకుంట అవునవును హ్మ్మ్ పట్లైజ్ ఏందిరా మొత్తం ఈదది ఇంతసేపు కూర్చొని ఏమయింది ఎంత అయింది అని క్యాలిక్యలేట్ చేస్
ఇగ ఫంక్షన్ అప్పుడు ఖర్చయితనే ఉం
ఊ కనీ చ చెప్పన్నారా ట్వంటీ లోపే చిన్నగా చేసుకుందామ అని అనుకున్నము
ఎంతొచ్ ఎంతొచ్చింది మరి ఖర్చు
ఊ ప్రతే అయటోత్ వచ్చింది అసలు నేరకుండా అంత ఎందుకైందో కూడా అర్థం కాలే
ఏం మరి అంత ఎట్లొచ్చింది
నిజంగా దాని పేరేం పేరు ఉ ఈ ఆటకే త టీన్ థౌసండ్ అయిందిరా చికెను త్రీ ఎయిట్ త్రీ హండ్రెడ్ కేజీ
అవునులే
అవి ఒక టెన్ ఓ ఫిఫ్టీన్ కేజెస్ అది తీసుకొచ్చిడ్రు
ఉహు
హ అది ఇది ప్లస్ అందులో ఒకటి ఫోటోషూట్కి ఎయిట్ థౌజండ్ దాకా అయినాయి మా బయటి ఖర్చులు ఇక మే అను కొన్నప్పటి నుంచి అన్ని అన్నీ కౌంట్ చేసుకున్నం
ఉహు
ఊ కరెక్ట్ సెవెంటీ నైన్ థౌసండ్ ను
పదిలే ఇక ఖర్చు మనం అనుకున్నంత అయితు ఇ వస్తుంటే కన్న అయితేనే ఉంటుంది ఖర్చు
అవును ఒక థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా అయినాయి ఇక వాళ్ళు మేము రింగ్ సట్ లో పెట్నాం కదా వాళ్ళు మాకు
అవును నను ఆరజ హింగ్ చనయివర్బట్టరవ హింగ్
అది మా మేనమవ కొడుకు వెటిండ కల్ వేరే ఊరు
అవునా
ఆయన ప్రేమో తీసుకొచ్చి పెట్టింది ఇక పెట్టింది కదా అని ఉంచిన అట్లా టూ డేస్
హమ్ నరజమ్మ భోజనాలు జెస్ ంటే వచ్చింది ఎత్తుకొని చిన్నొడ్నీ ఎత్తుకొని
హమ్
చూసిన అడిగిన గాని అమ్మ కొంచం బిజీలో ఉండి అటు వి టుంది పక్కకి
ఫుడ్ అంతా బానే ఉందిరా కొంచెం సాల్ట్ బగారాలొ న్నూ క
మటన్ లో ఎక్కువయింది చికెన్ లో బానే ఉందంటే మటన్ ల కొద్దిగా రియన్ నే కొంచం
మటన్ కున్న బగారాకు కొంచెం సాల్ట్ ఎక్కువ అడి అనిపించింది
ఆ కావచ్చు మరి అంటే చికెన్ లో బాగానే ఉంద అ అమ్మా చికెన్ంట ఇప్పకెల్లా బానే ఉంది ఉప్పయం ఎక్కువాలగాని
రెండు వేరు వేరుగ బాగున్నాయి రెండు కలిపితే కొంచెం సాల్ట్ ఎక్కువయినట్టు అనిపించి ఫడ్ వరకు ఐతే నాక్ సాటిస్ఫాక్షన్ ఉంది రేపు పన్నీరు బానే ఉంది హమ్ బాగా వేరే అట్ల వాటరీగా లేకుండ కదా
ఆ బానే ఉంది వొంట క్యా
వాళ్ళనే పెట్టించినమ్మా వాళ్ళ ఆ వాళ్ళనే పెట్టి అ గదేంది మనా తండా నుంచి వచ్చిర్రూ ఇద్దరు అన్నవాళ్ళు
అవునా మంచి పది నిమిషాలు లేదంటే ఏదో ఒకటి కొంచెం అటు ఇటు
వన్ థౌజండ్ ఏమో తీసుకున్నారు అన్నీ కట్టయినా అయిపోయినయ్
అ
మొత్తానికి అయితే వన్ మంత్ నుంచి వామ్మొ ఎట్లనో ఎట్లనో అనుకున్నది అయితే అయిపోయిందిరా కొంచెం రిలాక్స్ అయిపోయినాం ఇంకా నాకు కు నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉప్పలమ్మ పండుగలమ్మ పండుగ చేసుకుంటానమంటే అక్కడికి ఎళ్ళొచ్చిన ఇదయిపోంగానే ఆ జర్నీ అయి ది నైట్ అయింది వచ్చేసరికి ఎయిట్ అట్లా అయింది ఇంటికి ఊ ఇక మార్నింగ్ మళ్ళీ అ కొంచెం ఈ బైక్ జర్నీల వల్ల అసలు రెస్ట్ లెస్ ఉంటుంది
అట్లనే ఉంటది ఇక ఫ ఫెస్టివల్స్ అయినా ఫంక్షన్స్ అయినా నే అలసిపోదాం ఆటోమేటిక్గా
అ అవునురా ఇంకా నీ మ్యారేజ్ కసలు బామ్మో ఇంత చిన్నదానికి ఎంత అయిందండి ఇక మ్యారేజ్కి తడిచి మోపడవ్వచ్చు మీకు కద రానా అన్న అన్న లోన్లు ఏమన్నా తీసు డంటే థర్టీ థౌజండ్ ఇన్స్టాంట్ లోన్ ఇంకా మళ్ల మళ్ల ఏం చేస్త టమ ఆబల ఓకే అని చెప్పి తీసుకున్నదట
అంతేలే
చెప్తాడు
ఏ ఆడపిల్లలంటే అదో ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఉంటారు కాగానీ
అ
ఈ వాళ్ళకి డైరెక్ట్ పెళ్ళిళ్ లే ఉంటా అైగా
పెళ్ళి ఇల్ ఈక ఏమో చూద్దాం ఇంకొక ఫోర్ ఇయర్స్ క అట్లా చేస్తే ఒకవేళ జోతి ఫంక్షన్ చేస్తే చేయని లేకపోతే లేదు ఇక డైరెక్ట్ మ్యారేజ్స్
ఉమ్ అంతగా అంతే నిజంగా మనం చేసుకోవాలనుకుంటే జ్యోతి ఫంక్షన్ కూడా చేయొచ్చు ఇంకొక వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత మంచి అప్పుడు
కానీ ఆ ఏముంటందిరా
ఎమ్ సిలు సియలనా
ఉమ్ ముగ్గురికి ఇక ఎందుకు ఈ కట్నాలు మళ్ళా సుమ్ములు చాలా మందికి గ్యాప్ లో పెడతాం వాళ్ళు పెళ్లికి పెడతారు ఒకటి రోజులు మధ్యలో ఏదో ఒకటి చేసినా కూడా మనం మళ్ళా మనం రికవర్ చేసుకోవచ్చు
ఆ వాళ్ళకి పెద్దాయన ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇంక వీళ్ళలు కూడా కొంచెం ఏజ్ వస్తాయా గా మంచిగానే లేదా థర్టన్ ఫోర్టీన్ టూ మారో కొట్టిన ట్వల్ లెవెన్
ట్వెల్వ్ ఇయర్స్ కి చేస్తారంట ట్వెల్వ్ ఇయర్స్ లోపు పో ట్వెల్వ్ ఇయర్స్ కి అట్లా చేస్తారంట చూడాలిగా ఉమ్ ఏం చేస్తాలా చూద్దాం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళతోనే అయితే దిగాలనుకున్నారా మా అమ్మమ్మని మధ్యలో పెట్టుకొని ఇంకా మా అమ్మ తెలుసా అమ్మమ్మ కాళ్లు పట్టుకొని దిగింది ఆ ముద్ద ముద్దు పెట్టుకుంటు దిగింది మా అమ్మమ్మ ఏడుతాంది పాపం మా అమ్మ కాళ్ళ మీద పడంగానే ఫోటో
ఇక వాళ్ళకి మనిషి వాళ్ళకి అదే కదా హ్యాపి ఏజ్ లో ఏం ఉంటది
అదే ఇ కూర్చోపెట్టుకొని దిగింది ఆమె ప్రేమకి ఆమె కొంచెం మా అత్త వాళ్ళే డిస్టర్బ్ చేసిరు ఇకా